హలో హలో
హలో వినబడతలేదా
హా హాయ్ బాగున్నావా
ఆ బాగున్నా వినిపిస్తుంది నీకు వినిపిస్తుందా ఏం లేదు అ ఆ ఈ హగి వంట రు పొంగింది అన్నం అంతా అయితే కడుగు
ఆహా అవునా ఏమీ
ఏం లేదు వంకాయ చేసిన
ఆ
వంకాయ కూ వంకాయ కూర చేసినబ్బా
ఆహా టిఫిన్ అయ్యిందా మరి
టిఫిన్ ఏం చేయలే డైరెక్ట్ అన్నం కూర అండేషిన
అవునా
ఆ నువ్వు ఏం చెస్
సమ్మ కదా మరీ ఏటా వెళ్తున్నారు
ఎటు వెళ్తలేము ఇంట్లోనే ఉంటాన్న ఎండలకి నువ్వేమైనా వెళ్తాన్నావా ఎందుకు చెప్పుపోయాన్నా గానీ అయిపోయినాయా పోయాన్నాని మాల ఎండకా చినగానే
అబ్బా నువ్వు అందుకే ఫీ టైమ్ లోనే ఈ మే నెల వస్తే బాగా వేడికలులు వస్తా అని ఏప్రిల్ లోనే తిరిగి వచ్చిన
ఉమ్ మ్మ్ ఎక్కడ ఎక్కడ తిరిగిన్
వచ్చిన ఇప్పుడు బాగా వేడి గాలులు వస్తాయి కదా
కాదు బా ఎప్రిల్ ఎక్కడ ఎక్కడ తిరిగినావ్ అంటూనా ఓకే ఏప్రిల్ ఎక్కడెక్కడ వెళ్ళినవ్ అంటున్నా ఎప్రిల్ ఎక్కడెక్కడ వంటున్నా
ఎప్రిల్లా
ఎక్కడ ఎక్కడ వెళ్ళినావ్ ఎక్కడెక్కడ తిరిగిన వంటానా
ఏ ఎటు వెల్ళలేదు ఒక హైదరాబాద్ మా అక్కోల్ దేవునీ అయితే వెళ్ళిన పెద్దమ్మ తల్లి అని అక్కడ హైదరాబాద్ లో ఉంటది ఆ ఆ వెళ్ళి అబ్బా ఈ మా అక్క మేకతోని అక్కడ దేవుని మొక్కింది
ఆ నేను తినలేను తినలేనా నన్న అదేనా మేకతోను మొక్కినదని తినలేను తల్లనొప్పిచ్చిందని అన్నావు ఏ మాష మాష హలో హలో ఇ నోడతలేదా అబ్బా హలో అయ్యో వాయిస్ నను వాడుతదద